హలో
ఇప్పుడు ఎట్లా వచ్చింది
మాకేం తెలుసు
ఇందాక కూడా ఇంతే వచ్చింది ఓకేనా నువ్వు ఎత్తలా అది నీ ఫాల్ట్ రాలే రాలేదు అన్నద్దు
పట్టుకొని కూర్చున్న అన్ అర్థమైందా నన్నేమన అంటే బాగోదు
నిన్నే అంట ఇంకేవరిని అంటానే
అంటే ఏవైదిప్పుడు నీకు సొమ్ము ఏమైనా పోయిందా
హ్మ్ అ హ్మ్ హలో
మ్మ్
వస్తావ ర శనివారం ఆదివారం
మ్మ్ ఎక్కడికి వెల్లేది ఏం వద్దు
ఆహా నోరు మూసుకుని రా నువ్వు యాక్టింగ్ చెమక నీకు కాలేజ్ కూడా లేదు ఇంకా ఎట్లా కడతావు సడన్ గా అంటే అప్పుడు నేను ఏదో ఒక్కటి చేస్తాగా
ఏం చేస్తావు సరే ఏం చేస్తావు చెప్పు అప్పుడు
నీ డబ్బు నీ కొట్టాలి అంతేగా
అసలు ఎందుకు చెప్పిన మాట వినవ్
నేను విన్నను మా ఎన్ని రోజులు అవుతుంది మా వస్తా అంటే రా అంతే లేకపోతే వద్దు ఇంక అంతే వస్తావా రావా
అదైతే అప్పుడు మొత్తం పెట్టుకుంటే సరిపోయింది ఎ సగం సగం ఎందుకు
ఏం సగం సగం అ రోజు నాకూ కుదరదుగా మరి యదా కుదిరీద్ది పొద్దున్నే మ అమ్మని అడుగుతా ఒకసారి ఆ ఆ తర్వాత బాగా కుదిరీద్ది నాకు ఇంక మండే నుంచి కాలేజ్ ఉండిది బొచ్చుగాని పంపిరు వాళ్ళు ఇంక నన్ను
ఒక్కరోజు ఉండిద్ది మహా అయితే అంతే మ్మ్ సరే అన్నిటికీ అన్ని చెప్తే నేను ఏం చేయలేను క ప్రథీ
ఆ ఆ సరే వదిలేయి మా వద్దులేగానీ ఇంకా వదిలేసేయి
ఏం నీకు చెప్తుంది అర్థం కావట్లేదా ఏంటి ఏంటి
అవును వదిలేమ్మా ఇంకా వదిలేసేయి ఆ టపిక్ ఏ వదిలేసేయి ఇంకా నాకు కోపం వచ్చిది ఇంకా వదిలేసేయి వదిలే
అవును సరే అన్నగా ఇప్పుడు నేను ఏం అన్న
వద్దు వద్ వద్దు వదిలేసేయి ఇంకా అది వదిలేసేయి ఇంకా ఆ టాపిక్ అయిపోయిందిగా
నేను ఎందుకు పొద్దునా అదంతా వేస్ట్ స్టేప్ అయిపోయిదిగా అని అన్న మీనింగ్తో అన్నాను తప్ప మూడు గంటలు పోయినట్టేగా నీకు అర్థం అవుతుందా అది ఇప్పటికైనా అర్థం అవుతుందా
మూడు గంటలు పోయినాయి అంటే మ అమ్మని మా అమ్మ నాను ఏం అడి నాకేం తెలుసు
అదే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా తర్వాత నుంచి కుదరదు అని ఇంక సరే అన్నా కదా ఇంకా అయి వినిపియావు నీకు
ఆ సరే ఇప్పుడు ఏంది వస్తావుగా మరి
ఆ
ఆ
అదేగా చెప్తుంది చెవుడు చెవుడు వచ్చిందా ఏంటి
ఏంటో చెప్తావు అసలు నాకు మెంటల్ వస్తుందిలే
ఎందుకు వచ్చిదు ఊర్
ఉమ్ ఉ
ఠండ హవాత ఎని ఇప్పటికైనా అర్ధం అయ్యిందా ఇంకా అర్ధం కాలేదా
నాకు అర్థం కాదు అర్థం చేసుకోలేండివ ఇ నన్ను వదిలేసి ఆ టాపిక్ వదిలేస నాక్ కోపం
ఈ హ్ హ్ సరే అన్న రాా
వద్దులే మా వద్దు లే కాని వదిలేమా డబ్బులువుగా వదిలేసే ఇంకా డబ్బులు
ఎందుకు నువ్వు చూస్తా అన్నావుగా ఇంక నాకేం భయం
వదిలేసేయి ఇంకా ఆ డబ్బులు గురించేగా నువ్ అస్లా గుతున్నాతు వద్దులే ఇగ
సరే అన్నా గద ఎందుక్ అంత సీ సీన్ క్రియేట్
అందుకే వదిలే సేయి అంటన ఇప్పుడు నాతో గొడవ గొడ ఉందిాీ నీకు గొడవపడని అందుకే వదిలేసేయి నాకు మెంటల్ వచ్చింది ఇంకా ఆ టాపిక్ వదిలేసాం అనుకో మే దల్ కొని మాట్లాడుతాను హలో
సరె
హుమ్
ఉమ్ ఏం చేస్తాం ఇంట్లోల్లు
కాని
సరిగ్గ మాట్లాడ్తా ఫోన్ పెట్టేస్తా నేన ఫోన్ కూడ చేయన్ డిలీట్ చేస్ డిలీట్ చేసేస్తా యాప్
నా కోసం చేస్తునావ ఏంటి
నీ కోసమె చేస్తన నువ్వే గా చెయి చెయి అంది
ఊహు
ఆ ఉమ్ హ మాట్లాడతావ మాట్లాడవా సరిగ్గా
మాట్లాడుతున్నావ
ఉమ్ చెప్ హెలో హలో
టెలికాలింగ్స్
మొన్నయాడికి పోయావ్ నువ్ మీ అన్నతో
ఎప్పుడు
మొన్న ఫ్రైడ్ రైస్ తిన్న తర్వాత మనము
అడుకెల్లా
కారేస్ వచ్చినట యాడ్ పోయిరా
అగ మరి చోటలు దిగి ఇంటికెళ్ళిపోయా
హైవేగ ఫుటోంది పర్లో ఎందుకు
ఆ
అవున నే న్ దింపిందో ఒక టైమ్ తెచ్చిండు నువ్వు వెంటనే వెళపోవా ఇంటికి
వెంటనే ఏం వెళ్ళల
అ మరి ఏమె ఫోటోల్ దిగి ఇంటికి వెళ్లిపోయావంట
అవును కాసేపు తిరిగినా హళనా ఇంటిక్లెనాను అని
హా ఆట చెప్తారుయింది అట్లా ఫొటోలు దిగాను ఇంక వెంటనే ఇక వెళ్లిపోయానని జెప్పలేదు
నేనేమి వెంటనే అని చెప్పలేదే
చెప్పే అబద్ధంమన్నీవుతానుమేనా న
సర్కా చెప్తిరి ఇంటికెల్లా
మనం మనం ఏ రోజు కలిసింది మండేనే గా మండేనేగా మనం కలిసింది
అవును
సరే అ చూస్తా
ఎందుకు
మహా ఎన్నింటికి నీ దగ్గరకు వచ్చాను
ఆ
అస్ నా దగ్గరకు వచ్చిందే నువ్వు వన్ త వన్ ఫార్టీ కో ఎప్పుడో తిన్నాము స్నాప్ ఎన్నింటికి పెట్టినావ్ చూస్త
మాట్లాడవేంటి ఉన్నావా పోయావా
హ్మ్ పోత ఎందుకు పోను ఒక నిమిషము ఉండు ఎందుకు హడావుడి చేస్త త్వ టూ టెన్ కి
ఆ
ఆ టూకి వచ్చింది నీ స్నాప్ అంటే సరే టూ కోచ్చా నీ దగ్గరికి ఇక టూ టెన్ దగ్గరికి క్కడికి ఉన్నావు తిన్నాము టూ ఫార్టీ కలి ఏలే టూ ఫిఫ్ట్టి కల్లా ఎల్లిపోయవు
హ్మ్
ఆ ఇంటికి ఎన్నింటికి ఎల్లావ్ చూస్తా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నుంచి ఇంటికి ఎన్నింటికి వెళ్లా వచ్చేసం గా ఇంటికి ఫైవ్ ట్వంటీ ఎన్నిటికానుంచి టూ ఫిఫ్టీ నుంచి త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఏం చేసేవ్ నువ్వు మరి వెంటనే ఫుట్టొల్ దిగి హైవే మీద వెళిపోయ అని అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు.
వెంటనేఅన్నాను అక్కడ వాడలేదే లా పదం
ఆహా హైవే మీద ఫోటోలు దిగేసి వెళ్ళిపోయాను వెంటనే అనలేదా
వెంటనే అనల నేను అసల
సరే హైవే మీద ఫోటోలు దిగేసీ వెళ్ళిపోయాను అనలేదా
ఆ అవును
నెట్ నెట్ పోతుంది
పోనీ పీడా పోయిద్ది.
అసలు ఈ యాప్ తీసేస్తా నాకు ఇలాంటి ఈ సారి నుంచి ఇలాంటి మాటలు వస్తా నీ నోట్ల నుంచి
ఉం సరే
ఆ ఆ అసలు స్టోరీ పెట్టావా నువ్వు నాకు చెప్పలేదు ఏంది
ఇప్పుడే పెట్టింది
అ అహా నైస్ రా
ఏమైంది బాలేదా
కనీసం అసలు చెప్పన్ కూడా చెప్పట్లేదు నువ్ అయిష్
కొళ్ళ పిన్నీస్ హలో
చెప్పి
హలో
చెప్పూ
ఉమ్మ్ ఏం చెప్పాలి.
స్టోరీ పెట్టావు స్టోరీ పెట్టి కనీసం చెప్పనుకూడ చెప్పలా అర గంట అవుతుంది ఇక
ఇంక జూస్తవలేద అని చూస్తనా ఇందాకే పెట్టా
అసలు నేను ఫోనే చూసేట్లేదు అసలు ఇక్కడ హాస్పిటల్లో అర్థం అవుతుందా.
ఎందుకూ
నార్మల్ గా అస్సల్ నేను పోన్ యూస్ చేయట్లేదు ఎక్కువ
మరేంచేస్తున్నావ్
పనుకుంటున్నాను లేకపోతే గేమ్ ఆడుకుంటున్నాను అంతే
ఉమ్మ్
అ చూస్తన్నావా లేదా అని చెప్పావా లేకపోతే మెదల కుండ పెట్టేసీ మర్చిపోయావా.
ఎందుకు మర్చిపోతాను ఏం ఇంకా చెప్పవేంట నేనే చూస్తా ఇచ్చినానంటంటే
మ్మ్ హా
మ్మ్
హ్మ్ హ్ సరే ఏంచేసావు ఆ సరేం ఏంచేసావు మరి అదే ఏంది ఆ చెప్పవేంది టూ ఫిఫ్టీకి ఎళ్ళావు టూ ఫిఫ్టీ నుంచి ఏం చేసావు టూ ఫిఫ్టీ నుంచి హైవే మీదకి వెళ్ళడానికి నీకు ట్వంటీ మినిట్స్ యేసుకో త్రీ టెన్న ఫోటోల్దిగడానికి ఒక అరగంటేసుకో త్రీ
టూ ఫిఫ్టీ అని ఎట్ల చెప్తావు నువ్వు తినిందే టూ ఫిఫ్టీకి అయితే
అక్కడ అదిగో నేను డ్రాప్ చేసిందే టూ ఫార్టీ సెవెన్ కి అక్కడ నిన్ను మీ అన్న దగ్గర అదిగో స్నాప్ ఉందిగా
ఆహ
ఆహా ఇది గూడా నన్నే నన్నే న్నావా
అడుగుతున్నాను అంత కరెక్ట్ గా ఎట్ల చెప్తున్నావని
కరక్ట్ గా ఎట్ల చెప్త చూసి చెప్తున్న స్మార్ట్ లో
మ్మ్ మంచిది మే బిన్నీస్ దేకి ఏ కే హలో
హ్మ్ చెప్పు
హలో
చప్పు నువ్వు నాకు మెంటల్ తె కుంటలో కావాలండి కల్దిపిస్తాం కొంట ఆ
చెప్పు చెప్పు సౌండ్ పెంచుకొని ఇనిపించిసావట్ల ఆ హలో
ఆ చెప్పు టూ ఫిఫ్టీ
ఏ అవును అక్కడి నుంచి ఎల్లోద్దా లో ఎళ్ళేసరికి త్రీ థర్టీ అయి ఉంటది
నాక్ అదంతా కాదు హ్మ్ హా టూ ఫిప్టీ కాడ దింపేసాన్ ట్వంటీ మినిట్స్ బ్రేక్ కదండి ట్వంటీ మినిట్స్ హైవే మీద కెల్లాలి మీకు
ఆ
యాక్చువల్ గా అంత కూడా అవదు నీకోసం ఇంకా టెన్ మినిట్స్ ఎక్స్ట్రా నే జేసాను ఓకే త్రీ టెన్ను అరగంట ఫుట్‌ దగనికి త్రీ ఫర్టీ ఆ త్రి ఫట్ త్రీ ఫార్టీ నుంచి తెనాల దకి వెళ్తే ఒక అరగంట హగ మీద ఉన్నావు కాబట్టి హాఫ్ అన్ అవర్
ఆ అబ్బా ఎందుకయిద్ది అట్లా అవదు గంట పట్టిద్ది
ఆ సరే ఫార్టీన్ బస్సు అయితే గంట పైన గంట కూడా పడుతు నోరం తీసుకుంటా చం పనితాంట
పట్టిద్ది గంట పట్టద్ది ముూస్కో
ఇ పట్టితే నాటకాల ఏ మాత్ర త్రి ఫటీ త్రీ ఫార్టీ నుంచి
చల్లే ఉంటా బాయ్
ఫిఫ్టీ మినిట్స్ ఫ ఫఫ ఫోర్థర్టీకి మ మెసజ్ పెట్టా ఫైవ్ ట్వంటీ కి మెసేజ్ చేసా ఇప్పుడే వచ్చా మా ఇంటికిారు